ఎలా ఉన్నారండి నమస్కారం నమస్కారం అండి
ఆ నేను బాగున్నానండి మీరెలా ఉన్నారు
నేను కూడా చాలా బాగున్నాను
చెప్పండి
హలో
ఆ వింటున్నాను వింటున్నాండి వినపడుతుందా నేను మాట్లాడేదా అండి స ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి మిమ్మల్ని అడగాలినుకుంటున్నాను మీకు చిన్నప్పడి రోజుల్లో ఎలాంటి గేమ్స్ ఆటలు నీకు ఇంట్రెస్ట్ అండి తర్వాత ఇప్పుడున్న జనరేషన్ కి ముందున్న జనరేషన్ కి ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్
ఓకే
దాన్ని భేదం చెప్పగలుగుతారా మీరు
ఆ తప్పకుండా అండి
అలానే నా అనుభవాలు కూడా మీరు చెప్పాక నా అనుభవాలు కూడా చెప్తానండి మీకు
నా చిన్నప్పటి రోజులైతే అసలు నేనిప్పటికిీ మర్చిపోలేనండి అంత యాక్టివ్ గా కానీ ఆడుకోవడం గానీ అంటె ప్రతీ ఆ చిన్న కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం గానీ టీచర్స్ తో ఉండడం కానీ అమ్మ నాన్నతో నాకు సిబ్లింగ్స్ తో ఉండడం చాలా మంచిగా అనిపిచ్చేది అంటె ప్రత్తీ ఆక్టివిటీ చేసేవాల్లమండి కానీ ఇప్పుడైతే మొబైల్స్ ఫోన్స్ యూజ్చ్చేసీ టీవీల్ కానీ మూవీస్ అంటా ఓటీటీస్ ఇట్లా ఇది లైఫ్ అయిపోయింది ది అస్సలు పొద్దున్నే లేస్తే మూవీస్ కానీ మొబైల్స్ కని ఇట్లా ఉంటుందీ మల్లీ నైట్ కీ అల్సిపోయి ఒచ్చి పడుకోడమూ వర్క్ చేసుకోడము ఇంతేలా అయిపోతుంది లైఫ్ ఏమాత్రం ఇంట్రస్ట్ అన్పీయట్లేదు ఆ రిఫ్రెష్ అన్పీయట్లేదు అదే వ వర్క్ అదే లైఫూ ఇంతే అయిపోతోంది తప్పితె అంటే మన కోసం మనం స్పెండ్ చేసుకునే ఆ సిచ్యువేషనైతే రావట్లేదండి దాని గురించి ఆలోచిస్తే మాత్రం ఒకోసారి చాలా బాద అనిపిస్తుంది
ఓకే
మా చిన్నప్పుడైతే అంటే మా ఊర్లోనే ఉందండి స్కూల్ మేం వేరే దూరం పోవాల్సిన అవసరం రాలేదు మాకు అంగన్వాడీ స్కూలక్కడే, ఆ మల్లీ ఆహా ఒక్కటి నుంచీ ఐదవ తరగతి వరకూ అక్కడే మల్లీ ఐదు నుంచీ పదో తరగతి వరకూ అక్కడే మా ఊర్లోనే ఉండిందండీ అంటే మేం కంటిన్యూస్ గా ఒక టెన్నియర్స్ మా ఊరు ఇంట్లోనే ఉన్నామండి మేబీ అందువల్లేనేమో ఆ బాండింగ్ అనేది చాలా బాగా అనిపిచ్చింది వన్స్ పది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయిటికెల్లాలంటెనే నెర్వస్ లాగా అనిపిచ్చింది అన్ టే బయట ప్రపంచం ఎట్లుంటుందో తెలీదు అసలు, అంతవరకూ మేమెక్కడగానీ ఒక టూ త్రీ డేస్ సో టైమ్ స్పెండ్ చేసింది లేదండి రిలేషన్స్ ఇంటికెళ్లడం కానీ అట్లలేదు అందుకు కొంచెం నెర్వస్ అనిపిచ్చింది ఇంటర్ కి వేరే కాలేజ్ కి ఝాయిన్ అవ్వలంటే
ఓకే
చాలా మంచి లైఫ్ అండీ అసలు తెలీదు కష్టం అంటే ఏం తెలీదు బాదంటే ఏం తెలీదు
మ్మ్ హూ ఓకే
పాడుకోవడము హోంవర్క్స్ చేసుకోడము ఇట్లా గడిచిపోయింది లైఫంతా చాల బాగా అనిపిచ్చింది
ఓహొ ఓకే ఓకే వెరీ నైస్ వింటుంటే చాలా ఆ హ్యాపీగా అనిపిస్తుందండి, ఎంత బాగా ఎంజాయ్ చేసారా అని.
మీ రోజులు గుర్తొస్తున్నాయా
అవున అవునండీ నిజంగా నా విష యానికొస్తే చిన్నప్పుడూ ఫస్ట్ స్కూల్ కి వెళ్ళేసి వస్తానే గోలీల్ తీసుకోడమూ దాంట్లో కలర్ల కలర్ల గోలీలు కొనుక్కోడము రెడ్, ఆరంజ్, గ్రీను స్ సో ఆ గోలీల్తో ఏం చేసేదంటే మేము ఒక మూడు నాలుగు రకాలనే ఉన్నాయి గేమ్స్ గుంతల్ దీసి దాంట్లో వేయడమూ, తర్వాత వేల్తో ఇలా కొట్టడమూ. తర్వాత ఒక గేర్రిగీసి దూరం నుండి ఇట్లా విసరడము షూట్అవుట్ చేయడం గానీ కరక్ట్ గా రెడ్ అంటే రెడ్ ఓ పది గోలీలు ఉంటాయి డిఫరెంట్ కలర్సు ఆ రెడ్ దన్ని కొట్టాలి అ టాస్క్ ఇచ్చి ఇలా కొట్టడము అవన్నీ చూ అవన్నీ చేసినం ఆ రోజులయితే ఎప్పుడన్నా మూవీస్లో అప్పుడప్పుడు గోలీలు ఏదన్నా సందర్భారాలలో చూపిస్తుంటారు ఇప్పుడున్న మూవీస్ లో అప్పుడు అవి నా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాను ఎంతో ఆనందంగా అనిపిస్తది ఎప్పుడు అలా అలాంటి లైఫ్ ఇంకా ఎప్పుడు రాదు కదా నిజంగా అనిపిస్తది దాంతో పాటు దాంతో పాటు మేము చిల్ల కట్టి అని ఆ బొంగరాల ఆట అనేసి బొంగరాల ఆట ఇలా అంటే మంచిగా వేప అది కానీ చాలా చక్కగానే తీసుకోవడము దాన్ని బాగా నైస్ చేసి కోడవలతో బాగా జూరి మంచి ములికి షార్ప్ ములికి దానికి పెట్
ఉహూ
దానికి ఒక దారం రెడీ చేయడం నారతో చేసి దానికి చుట్టి గేమ్ ఆడేవాళ్ళం ఎవరిది బాగా తిరుగుతది స్పీడ్ ఎక్కువ తిరుగుతది తర్వాత ఎవరిది ఎక్కువ గుంతలు పడుతది బొంగరము ఎవరిది ఎక్కువ గుంతలో పడితే వాళ్ళు ఓడిపోయినట్టు అలాగా చెప్పుకుంటా పోతే నిజంగా అండి టైం సరిపోదు అంతా బాగా ఎంజాయ్ చేసాము తర్వాత విషయానికి వస్తే బాగా బయల్ దగ్గరికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడము ఇద ఈదడము బాగా ఎంత ఆనందంగా పిస్తదో స్కూల్ నుంటి వస్తానే బ్యాగ్ ఇంట్లో పడేయడము అన్నం కూడా తినమండి ఒకసారి వెళ్ళి అక్కడ దొంగ పోలీస్ ఆట అనేది ఆడేది సో ఎవరైతే దొంగ ఉంటాడో వాళ్ళు దాక్కోవడం నీళ్ళల్లో లోపల వెళ్ళి దాక్కోవడం పోలీస్ అనేవాడు మళ్ళీ లాస్ట్ లో దుంకడము సో వెళ్ళి పట్టుకోవడము అలాగా త్రీ ఫోర్ అవర్స్ అయినా మేము ఆడుకునే వాళ్ళం అండి అప్పుడు ఎలాంటి అలుపు లేకుండా ఆడుకునేటప్పుడు బాగా ఉంటుంది బయటకు వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి కడుపు అమ్మ ఆకలి అయ్యో ఆక్లి అనిపిస్తది వస్తానే అమ్మ మంచిగా ఫుడ్డు పెట్టేది కడుపు నిండా బాగా తినేవాళ్ళం అంతా ఆనందం అనిపించేది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఇప్పుడున్న మా రోజుల్లో చూస్తే గాని ఇప్పుడు యుజ్ అయ్యి పెళ్ళిళయి ఇప్పుడు గేమ్స్ ఏమి లేమండి ఓన్లీ ఆఫీసు ఇంటికి వస్తానే ఇంట్లో తినడము పడుకోవడం ఇవే అయిపోతుంది అందుకని లేని రోగాలు వస్తున్నాయి మనుషులు ఊబ్బకాయల లాగా పెరిగిపోతున్నారు మైండ్ స్ట్రెస్ కూడా చాలా పెన్ చేేస్తున్నాము ఆటలడితే ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుంది బాడీ నర్వస్ సిస్టమ్ బాగా పని చేేస్తాయి మెదడు బా పనిచేస్తుంది చురుకుదనం అనేది ఉంటుంది హుషారు ఉంటుంది ఓపిక ఉంటుంది ఇలాగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి మన పెద్దలు ఋషులు ఎంతోటి మన టీచర్స్ చెప్పే వాళ్ళు చిన్నప్పుడు గేమ్స్ కి అంత ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు ఎప్పుడోళ్ళు ఇలా అంటె చదువు మార్క్స్ మార్సు నూటికి తొంభై తొమ్మిది రావాల తొంభై ఐదు వచ్చినా కూడా తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇంకెందుకు ఐదు రాలేదు అనే బాధపడుతున్నారు గానీ
కానీ పిల్లలు ఎంత యాక్టివ్ గా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్లు ఉంది మైండ్ సిట్ ఎలా ఉంది వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు కానీ పేరెంట్స్ కి ఇవన్నీ అర్థం కావట్లేదు అంటే అండి ఎంతసేపు మార్క్స్ మీద ఉంది తప్పితే వాళ్ళు ఏ వాళ్ళకి ఏ గోల్ ఉంది వాళ్ళకి ఏ కెరీర్ మీద ఇష్ ఇష్టం ఉంది అంటే మ్యూజిక్ మీదనా లేకపోతే స్పోర్ట్స్ మీదన డ్యాన్స్ మీదన మోడలింగ్గా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయ అంటే లైఫ్ అంటే ఒక్క చద్ వే గాదు చదువంటే ఓన్లీ జ్ఞానం ఇస్తది అంటే మనం ఎవరితో ఎట్లా బిహేవ్ చేయల మన సంస్కారం ఎట్లా ఉంటుంది ఇంతవరకు మనకు చదువు హెల్ప్ చేస్తుంది కానీ మనిషి అంటే చదువు ఒకటి కాదండి చానా ఉంటాయి వాళ్ళకి అభిరుచికి తగ్గిన వాళ్ళకి ఏది ఇష్టం ఉందో మనం అదే చూస్ చేసుకోవాలి అట్లుంటేనే పిల్లలు కూడా వాళ్ళ ఇష్టం ని బయట పెడతారు ఈజీగా పేరెంట్స్ తో మాట్లా మాట్లాడగలుగుతారు
అవునండి కరెక్ట్ కరెక్ట్గా చెప్పారు
అట్లనే ఉండాలండి నా ఉద్దేశంలో అయితే నేను అట్లనే అనుకుంటున్నా మా పిల్లల్ని పెంచే విషయంలో కానీ ఏదైనా కానీ
చాలా గొప్ప మాట చెప్పారండి నిజంగా ఇప్పుడు మీలాగ ఎంత త మంది ఆలోచిస్తున్నారండి సమాజంలో చెప్పండి ఎంతసేపు ఉన్నా అ కేజీలు కేజీలు బ్యాగులు బుక్లు కొని ఇవ్వడమే డబ్బులు ఎంతైనా పెడుతున్నా కాని పిల్లాడు పిల్లలు ఎంతో స్ట్రెస్ అవుతున్నారు టీషర్లు ఎంత ప్రెషర్ పెడుతున్నారు ఎంత వల్ల మైండ్కి ఎక్కుతుంది అవును ఎలాగ వాళ్ళు ఫుడ్ ఇస్తున్నామ ఎవ్వరు ఆలోచించడం లేదు
నా విషయంలోనే నా లైఫ్ లోనే అట్లా జరిగిందండి అంటే ఒకనొక సిచ్యువేషన్ ఆ ఏజ్ కి తెలిదు మనం కెరీర్ చూజ్ చేసుకుంటున్నామా ఇది మనకు ఉపయోగపడుతుంద అని తెలియదు కానీ ఎంతసేపు అమ్మ నాన్న అంటే మనల్ని ఇప్పుడు మనం వాళ్ళకి పుడతాం పిల్లలు కానీ సమాజానికి కన్నట్టు వాళ్ళ వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అంటే సమాజం కోసమే మేము పిల్లలు ముట్టించుకున్నాము మేము వాళ్ళ కోసమే చదివిస్తున్నాము వాళ్ళ కోసమే పెళ్ళిళ్ళ చేస్తన్నాం అనే ఉద్దేశం ఉంటుంది తప్పితే ఈ పని నా నా కొడుక్కు కానీ నా బిడ్డకు కానీ ఇది ఇష్టమేనా వాళ్ళకి ఎంత వరకు నచ్చుతాంది వాళ్ళ లైఫ్ బాగుంటుందా వాళ్ళకి ఇష్టమై ఈ పని చేస్తున్నారుని ఏ ఒక్క తల్లిదండ్రులు మా అమ్మ నాన్న కూడా ఈవెన్ థింగ్ చేయలేదు
ఓకే
ఎందుకంటే మేము ముగ్గురు అమ్మాయలమ్ అమ్మాయిలు ఎందుకు చదువుకోవాలన ఒకవేళ అమ్మాయిలకి ఏదైనా బ్యాడ్ నేమ్ వచ్చేసింది అనుకో పిల్లిలు అంటే వాళ్ళు లా ఫస్ట్ అండ్ లాస్ట్ అంబిషన్ అమ్మాయి అండ్ అంటే పెళ్ళి మాత్రమే వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఇంకేమి వద్దు అవసరం లేదు అని అ ఆలోచన ఉండింది మా అమ్మనాన్నకి అంటే సిట్యు ఆ సమాజం అట్లా క్రియేట్ చేస్తుంది అమ్మనాన్నని
హో ఓకే
ఆ ఫేస్ ఆఫ్ టైమ్ నేను అసలు ఇప్పటిక మర్చిపోలేను అంటే ఆ చుట్టుపక్కల బంధువులు అట్లా టార్చర్ పెట్టేస్తారు ప్రతీ దానికి మీకు అబ్బాయిలు లేరు అమ్మాయిలే ఉన్నారు మీకు అబ్బాయిలు లేరు అమ్మా అమ్మాయిలే ఈ చదివీ దండి ఇట్లా ఖర్చు పెట్టద్దండి ఇట్లా బట్టలు తీసిద్దండి ఇట్లా ఫుడ్ పెట్టద్దండి అని అసలు ఆ టైమ్ లో ఎట్లా తెలుస్తుందండి ఒక టెన్ టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ ఇట్లాంటి టైమ్ లో ఆడన మగన అని మనకి కేమ్ తేడా అనిపిస్తుంది
నిజమండీ
ట్లాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చి ఇప్పుడు నా పాప కాని నా కొడుకు కానీ ఎవరైనా అట్లా చెప్పాలని చూస్తే మాత్రం నేను ఒప్పుకొని ఒప్పుకోను అది ప్రపంచమే తలకిందులు అయిపోనని నేను ఆ విషయం మాత్రం ఒప్పుకో
మంచి నిర్ణయమండి మీరు చాలా గట్టిగా ఉన్నారు
అట్లాంటి విషయంలో నా మాట విన్నవాళ్ళు ఎవరు లేరు నాకు ఇది ఇష్టం అని నేను బయటకి చెప్పడానికి కూడా నేను ధైర్య లేదు ఏ విషయంలో కూడా నన్ను నోరు మెదపనీయలేదు మనం ఏదైనా చెప్పినా మనకు కో ఇది నాకు ఇది ఇష్టం అంటే నువ్వు ఎదిరిచ్చి మాట్లాడకూడదు అంటే మన ఇష్టా ఇష్టానికి చెప్పు కోవడం ఎదిరిచ్చినట్టు మాట మాట్లాడడం అనేటట్టు చేసేసారండి ప్రతి విషయం కాని
ఉహు అయ్యయ్యో
అట్లా ఒక అమ్మాయికి తన బాధ ఏంటో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వరు చాలా మంది పేరెంట్స్ అసలు ఏమున్నా అబ్బాయి అబ్బాయి అయితేనే మా పేరు నిల పెడతాడు వాడైతేనే జాబ్ తెచ్చు టాడు ప్రతిదీ వాడే చేస్తారనే ఒక ఉద్దేశం ఉంది కానీ ఈ జనరేషన్ మారిపోవాలి మారిందని కూడా నేను అనుకుంటున్నా
ఉమ్ అదే అండి ఇవన్నీ ఎలా ఉంటాయంటే అందరు ఒకరి వల్ల అవ్వదు అందరు పేరెంట్స్ ఆలోచించాలి అ పిల్లలకి బాగా స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ ఆటల మీద మంచి ఆసక్తి కలిగించాలి అప్పుడే వాళ్ళలకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా ఎదురు కొనే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి చదువు చదువు చదువు చదువు ఒకటే కాదు అందుకనే ప్రతి గేమ్స్ మీద ఆడితే ఏమవుతుంటే దెబ్బలు తగులుతాయి పిల్లకి దెబ్బలు త తగిలి ఆడ ఎలాగ తట్టుకుంటాము ఎలాగా వాళ్ళని ఇప్పు ఎగ్జాంపుల్ క్రికెట్ విషయానికి వస్తే క్రికెట్ లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి మనిషికి ఆ బ పోలింగ్ లో కాలకు దగలచ్చు బాడీ తగలవచ్చు కానీ వాళ్ళు భయపడరు సో మళ్ళీ అట్లనే ఆడతారు ఎందుకంటే ఆట అంటే అంతే ఇష్టం వాళ్ళకి రన్నింగ్ చేస్తారు దాంట్లో బౌలింగ్ వస్తారు చెయ్య అంత తెప్పి ఎంత